వినిపిస్తుందారా
ఆ వినిపిస్తుంది అక్క
ఇంత సేపు సరిగ్గా మా మాట్లాడక ముందుకే వన్ మినిట్ లోనే కాల్ కట్ అయిపోయిందని మళ్ళీ చేస్తున్నా
ఆ ఓ కే అక్క చెప్పండి అదే మీది నెట్ ఏమైనా నెట్ ప్రాబ్లమ్ ఆ అందుకోసమే కట్ అయింది
హుమ్ ఏం చేస్త న్నవ్
ఏం లేదక్క
తిన్నవా అన్నా
ఆ తిన్న
ఆ తిన్నాం అంటే పొద్దున టిఫిన్ చేసి నా
అంతే నేను కూడా టిఫిన్ చేసిన ఇంకా లంచ్
ఆహా
ఇక అంటే మామూలుగా ఇప్పుడు టిఫిన్ చేసినా కదా చేసినా కాబట్టికి ఇక మళ్ళా ఇక అవన్నీ టిఫిన్ చేసినాక బోళ్ళు అవి ఇవి అన్ని తోమేసిన తర్వాతకి ఇగ మళ్ల్ మళ్ళీ అన్నం వండాలి మళ్ళీ కూర వండాలి
అవును అవును
ఊ
ఇగ అయిపోతా ఉంటదిక పొద్దున లేచినప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తానే ఉండాలి ఇగ ఇంట్లో
పిల్లలు బడికి పో ఈరోజు అంటే మాత్రం ఆదివారం కాబట్టికి ఏం ఎక్కువ వాళ్ళతోనా హడావిడి ఏం లేదు ఇగ లేదంటే మధురం వాళ్ళు బడిగిపోతే వాళ్ళు పొద్దుగాలనే వాళ్ళకి ఆరు గం టలకి మళ్ళ లేసి వాళ్ళని రెడీ చేసి సా నాదాన్ని వాళ్ళక్ పోషి మళ్ళా వాళ్ళకి అన్నం ఒండి కూరొండి వాళ్ళ బాక్స్ క్స్ల లు పెట్టి మళ్ళ అన్నం పియ్యల వాళ్ళకి పిల్లలకి
అవును
ఇంగవన్నీ చేసేసినాంక మళ్ళా ఇల్లు ఉడవడం ఇల్లు తుడవడం బోళ్ళు తోమడం ఇగ అవన్ వాళ్ళుబోయిన్ తర్వాత్ తనే చెసుకుంటిగ నిను ఆ ఇగ అంతసేపు ఇగ వాళ్ళు పోయేదాకా వాళ్ళ చుట్టూ తిరుగడమే జరిపోతది ఇగ నాక్
అవును వాళ్ళతోన్ తిరుగుతూ వాళ్ళదింకా చిన్న పిల్లల అయితే ఇగ వాళ్ళక్ తినిపించుకుంటా ఉండాలి తిను తిను తిను అనేసి
ఇగ చిన్న పిల్లలంటే ఇగ ఒక ఒక బాబేమో సెకండ్ క్లాస్ ఒక బాబు ఫోర్త్ క్లాస్ ఎంతైనా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు కదా ఇగ ఇగ కాబట్టికి ఉక్ వాళ్ళ చుట్టే ఇగ వాళ్ళు పోయేదాక వాళ్ళని రెడీ చేయడం వాళ్ళకన్నం తినిపియడం అది ఎందుకంటే అంత పొద్దుగాల్నే వాళ్ళు సరిగ్గా తినరు కదా వాళ్ళని వాళ్ తినమన్ ఇంటి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళద్ వాళ్ళు తినమంటే తింటారులే గానీ ఇగ అంత పొద్దుగాళ్ళు తినరు కాబట్టికి కొంచెం కొంచెం కొంచెమైన బలవంతంగా తినిపియాలి ఇగ వాళ్ళ
అవును తినిపియాలీ ఇగ ఎలాగైనా
ఇగ వాళ్ళకొక కూర బాక్స్ ల కాని ఇగ మళ్ళీ వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ వేరే కూర మల్ల మాకొండుతాం అంటే ఇగ మేము ఎంత మంది ఏమంటే ఇగ ని ను మా ఇద్దరు బా బులు మా ఆయన తర్వాత మా అత్తమ్మ మా మామయ్య మొత్తం మేము ఆరు మందిమి అన్నమాట ఇగ అందర్ మేము అంటే కలిసే ఉంటాం అన్నమాట మా ఫ్యామిలీ మొ
మ్
ఇగ అయ్యేసరికి ఇగ ఎంతైనా ఆర్ త మందంటే చాల
హమ్ చాలా పనులు ఉంటాయి అందరికి వంట చేయాలి ఇగ పిల్లలను పంపించ్చునంక మళ్ళీ అత్తమ్మ వాళ్ళకి వాళ్ళకు పెట్టాల్సొస్తది హుమ్
ట్టలన్ని పిండ్ ఇగ అవే సరిపోతాది మళ్ళా
జాబ్ చేసే వాళ్ళ కన్నా ఇంట్లో వాళ్లకే ఎక్కువ పని ఉంటది
అవును అవును కానీ ఏమంటారు మరి ఇక మరి జాబ్ చేసే వాళ్ళు ఏమంటారు ఇంట్లోనే కదా ఏం పని ఉంటాది ఇంట్ల ఏం చే తరు వీళ్లు ఖాళీ గానే ఉన్ కదా ఇంట్ల అంటారు కానీ ఆడ చేసే వాళ్లకి అయితే ఉహు ఆ చేసే వాళ్ళకి తెలుస్ తే బా దేందు తినడానికి కూడా తీరిక అనేది కూడా ఉన్ అసలు ఉంటున్న వాళ్లకైతే
ఎంత పని చేసినా కూడా వాళ్లు ఏం చెయ్యలేదనే అంటూ ఉంటారు
ఉండేది అనా ఒక్క అలా ఒక్క చీప్ గా మాట్లాడతారు ఇన్ ఇంట్లోనే కదా ఏం చేస్తారు ఇంట్లే అలానే అంటారు గానీ తినడానికి తీరిక కూడా ఉండదు మళ్ళా ఒక్కటి గంటల వరకు మళ్ళా అన్ని ఎసి మళ్ళా పన్ తయేసి అంత చేసి ఇంత చేసి అయిపోయిందా మళ్ళ సాయంత్రం మళ్ళ పిల్లలు వచ్చేసరికి మళ్ళా వాళ్ళకి తినడానికి అని అవి ఇవి తీసుకొచ్చి మళ్ళ చేసి పెట్ ట్టలే మళ్ళ సాయంత్రం మళ్ళ పొద్దున కూర కాకుండా మళ్ళా మేం బాక్సులకి కాకుండా మళ్ళ సాయంత్రం వోండాలీ కూర మళ్ళీ అన్నం మళ్ళీ అదే ఇక మొత్తం ఇక మళ్ళా వాళ్ళు రావనే వాళ్ళకి ఉస్ తాన లానే వాళ్ళ కి ఆ దాని ఏదో మళ్లీ పడుకునేంత వరకు మల్ల ఖాళీలు లేకుండా పనే ఇక
అసలు వాళ్లకన్నా ఇంకే ఎక్కువ మనమే పని చేస్తా ఉంటే ఇంట్లో ఉన్నవాళ్ళు చేస్ తావుంటారు వాళ్ళు వచ్చి నంక మళ్ళీ వాళ్ళ బట్ బట్టలు పిండడం వాళ్ల బాక్సులు కడగడం
ఉ మళ్ళా వాళ్ళ పనే ఎక్కువ మళ్ళా
ఊ
యూ మళ్ళీ ఇంకా ఇట్ల ఊర్లో ఉండే వాళ్ళకైతే ఇంట్ల పనే కాకుండా బర్రెలు ఉంటాయి మళ్ళా గొర్రలు ఉంటాయి మళ్ళా వాటిక్ ఇవే చెయ్యడం అని పాలు పిండడం అని మళ్ళా పే వాటి పెండ తీయడం అని ఆదని ఇదని అసలు ఇంకె ఎక్కువ పని ఇంకా ఆది అయి తే
ఇంకా వాళ్ళు ఇంకా బయటకు కూడా వెళ్లి వర్క్ చేసుకుంటారు
హు
బయట కేళ్లి తోటలల్లో పొలల్నో
ఇంట్లో పని కొంత మందే అయితే ఇంకా ఇంట్లో పని కాకుండా ఇం ఇంట్లో పని చేసుకొని మళ్ళా బయట పని కి మళ్ళ ఓ పోయి మళే వాళ్ళుొచ్చి మళ్ళ మళ్ళీ ఇంట్లో పని అట్లా చేేసుకునే వాళ్ళు కూడా ఉంట్రు అసలు ఇగో తీరిక లేద్ కుండ
మళ్ళీ పొద్దున్ లేగిస్తే మళ్ళీ అదే వర్క్ చేయాలి అదే పని చేయాలి
ఇగ అంతే ఇగ మ్ ఇంట్ల పని ఇంట్లప్
పండగల అప్పుడు అయితే ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి ఇల్లు దులుపుకొని ఇల్లు దూడ్చుకొని అంత శుద్దిి చేసుకొని ఆ
కోవడం అని అదని ఇదని మొత్తం ఇంక ఎక్కువ పని ఇగ అసల్ పండుగలు అప్పాలని అవ్వని ఇవ్వని పండుగలప్ మళ్ళ అటు తిరగడం ఇటు తిరగడం అని వాళ్ళు వీళ్ళు దే ఇంట్లకి అ ఇంకా అసల అవి తీరన్ పని ఇంకా అది పండగ అయి ఇ ఏదాక పండగ మొదలైన కాడ్ నుంచి ఇగ
పనింది ఇంకా చుట్టాలు ఉస్తే
ఆ
ఇలా చేయాల్సి ఉంది కానీ ఇంకా అదే ఇంకా వాళ్ళకి ఇంక్ ఇంక్ ఎక్కువ చేయాలి మూడు మూడుకల కూరలు చేయాల్సి వస్తది తినడానికి స్వీట్స్ స్నాక్స్ తాహ్
నాకున్ అన్నాలని మళ్ళ వాళ్ళ తినగానే మళ్ళా అవి బోల్లే న్నయి దే ఆ బొచ్చలు బోల్డ్ వామ్మె చెప్పడానికి ఇంతఉండిగా చేయడానికి ఎంత ఉంటది ఆస్టీగా
ఆ ఇంత జేషిన తీరని పని అయితది
ఎంత చేసినా తీరని బనే మరి బయ్ ట్ డివైడ్స్ ఇవ్యాలంటే వామ్మో మేమ్ పనికి పోయేస్తాను అంటుంది ఇంటికాడ ఉండి ఏం చేస్తానని ఈ పని కూడా చేయడానికి చేత కాలేదా అని తదా ఆఖరికి ఏదో ఒక చిన్న పని చేయకున్నా కూడా
ఆవు
అనగ అట్లాంట్
ఈ ఒక్క రోజు జ్వరం వచ్చి పడుకుంటే ప్పుడు పడుకొని ఉంటావు అది ఇది అని అంటారు
అట్లా నే రోు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు ఎప్పుడు చూసినా నీకు రోగాలునా ఎప్పుడు పని అయినా ఇక ఎప్పుడు ఏం పని ఇంట్ల పని కూడా చేత కదా నీకు ఎప్పుడు ఏదో ఒకరు ని అంటావు అట్లా కూడా తనేటోళ్లు కూడా ఎంతమంది ఉంటారు అసలు
మనం ఏ టైం అయినా మనమే చేసుకోవాలి మనమే తీసుకుంటాం కానీ అనే వాళ్ళు అట్లా అంటా ఉంటారు
హ్మ్ మర ఏం చేస్తాం మరి అంటనే ఉంటురు నా ఎంత జ్వరం వచ్చినా ఏదో ఎంత జ్వరం వచ్చినా ఏది వచ్చినా మన పని మనం చే ఒొ తప్పదు వేరే ఎవరైనా వచ్చి చేయలేరు ఎంత చేత కాకుండా మనమే చేసుకోవాలి మనమే ఉండాలి ఉ ఏ కొంతమంది పిల్లల అయితే మామూలుగా మనకు ఎదురు చేసే వాళ్ళు కూడా ఉండనే వుండదు సహాయం చేసే వాళ్ళు కూడా ఇక అన్ని పనులు మనమే చేసుకోవాల్సి వతు తప్పదు ఇక ఏం చేస్తారు ఇక చాలా మంది పిల్లలు కూడా అట్లనే ఉంటారూ ఇలా
ఉన్న వాళ్ళ అయితే పని మనుషులను పెట్కుంటారు కానీ మనం కోలేము మనమే చేసుకోవాలి అన్ని పనులు
హ్మ్ మనమే ఇ ఊర్ వెెళన అయితే మనమే వేసుకోవాలి ఇక తప్పదు కదా మా మాములుగ సిటీలో ఉండే వాళ్ళ అంట పనీ మనుషులు అట్లా అట్లా ఎట్లా కుంటారుగాని ఊర్లలో ఉండే వాళ్ళు ఇ అలాంటివి ఏం పెట్టుకోరు ఇక మన పని మనమే చేేసుకోవాలి ఇట్లనే ఆరోగ్యం అంటాది ఇంకా హ అట్లా ఆరోగ్యం హ్మ్
ఇట్లా తిని కూర్చొని పడుకోవడం వల్ల మనకి మది ఎెమికల్ అన్ని ఇట్లా ఫ్యాట్ వస్తుది కొవ్వు బాగా వస్తుది హ్మ్ తిన్నది
ద అరగదు అది ఇదనే అంటారు మన పని మనమే చెస్తే తింటాన్నాం కాబట్టి మన పని మనమే చేసు వాలి అట్లనే ఆరోగ్యంగా ఉంటారు కదా అనీ లా ఇక చేసుకునే వాళ్ళు చేసుకుంటూనే ఉండొచ్చు చేయక తప్పదు ఇగ ఎట్లైనా ఇంట్లో పని మదేగ మనం చేసుకోకుంటే
మనది మన పని మనం చేసుకోవడమే బెస్ట్
ఉమ్ ఇగ అంతే ఇగ
అట్లయితేనే మంచిగా మనకి ఆరోగ్యం బాగుంటది బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయితది
ఉమ్ ఇంకా నేనైతే ఎవరి మీద ఆధారపడను నా పని నేనే చేసుకుంటా నా కొంచెం ప్రాణం అంతా సుష్తిగా ఉన్నా కూడా ఇక ఎమ్మటె దానికి ఏదన్న ఒకటిగా చేసుకుంటా గాని ఏ నా పని నేనే చేసుకుంట ఎవ్వరి సహాయం అడగనే అడగాను చేతన అయినప్పుడు చేసుకుంటా చాత కానప్పుడు పడుకుంటా తాను చేయగా నేను ఇది చెయ్ అది చెయ్ అని అసలు ఎవ్వరికి చెప్పను మా ఇంట్లో గూడా మరి ఏం చేత్తం మన పని మనమే గా చేసుకునేది ఎప్పటికైనా ఇప్పుడు కాకున్నా ఇక మళ్ళీ ఎప్పటికైనా మనమే చేస్కోవాలి
ఎన్ని డేస్ అయినా ఎన్ని రోజుల అయినా ఇగ మనకది దప్పదు
ఇగ అంతే ఇగ కొంతమంది మరి ఉద్యోగం జేసి వచ్చే వాళ్ళకి కూడ మరి ఏం ఇద్దరు వాళ్ళు ఇగ చేస్ పోవాలె పోవాలె వాళ్ళ పనివాళ్ళది కొంతమంది ఇళ్లల నయితేనేమో చేసే వాళ్లుంటరు కొంతమంది సహాయం చేసే వాళ్ళు ఎందుకు ఉండరు ఇగ అట్లా కొన్నిళ్ళలోనైతేనేమో ఎవరు చెయ్యరు ఇక వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు ఇగ ఏక్కడ ఊర్లలో గాకుండా వేరే ఊరు లా ఉన్న వాళ్ళకి ఇగ ఎవరుంటారు ఎ ఎవళ్లుండరు వాళ్ళకు
ఇగ వాళ్ళే వాళ్ళే చేసుకోవాల్సి వస్తది ఇంట్లో పని బయట పని
అన్ని పనులు వాళ్ళు చేసుకొని ఆ అవును అట్లా కూడా ఇబ్బంది ఇగ అట్లా అన్నీ ఇగ ఆడల్ల తర్వాత మాత్రం ఇగ వాళ్ళకి ఇబ్బంది లేని పనేది ఉండదు అన్ని ఇప్పటికీ ఇగ మనం
అన్నీగా మనమే చెస్ కోల్సి వస్తది
ఇగ ఓపికతోని ఇగ మనమే చేసుకోవాలి చేయక తప్పదు ఊమ్ సరే రా మరి
సరే అక్క
ఆ సరే